ఆ
అన్న వా ఏం చేస్తున్నారు
హలో ఏం లేదు ఇప్పుడే బయటకు వచ్చినా నేను ఇప్పుడే లేసినా బ్రష్ చేసినా బ్రెష్ చేసి కొంచెం చాయ్ దాగినా
హ్మ్
చాయ్ తాగేసి ఇప్పుడే బయట ఎల్లిన ఇట్టా రోడ్
వర్షం వస్తుందా మీ సైడు
మా సైడు రార్సం అంటే రాత్రి ఫుల్ వచ్చింది పొద్దు నా ఏం లే దు రాత్రి నాలుగు నుంచో మరి మూడైందో ఆ టైం నుంచి రెండు గంటలు అయితే ఫుల్ వర్షం మళ్ళీ అవి బండలు ఏమొ ఉంటాయి కదా చిన్న చిన్నవి అ బండల్ పడ్డాయ్ హ్మ్
వడగండ్ల వర్షం
ఆ మీ సైడ్ వచ్చెనా
మా సై నార్మల్ వర్షం వచ్చింది నైట్ నైట్ మొత్తం వచ్చింది ఫుల్ వర్ష వచ్చింది
హ్మ్
వెదర్ మొత్తం కూల్గు ఉన్నది మబ్బులతోని నిండి కప్పి
మా సైడ్ ఇంకా అట్లనే ఉన్న మా సైడు ఇంకా ఆట్లానే మొ మొత్తం వెదర్ కూల్ అయింది రాత్రి ఫుల్ వర్షం ఏం సేసున్నరు
హ లేదు కూర్చోనున్నా
హ్మ్ హు
ఖాళీగానే కూర్చొనున్నాం
టిఫిన్ ఏమన్నా పద్దు
టిఫిన్ అంటూ ఏం లేదు నిన్న ఉగాది పండుగ చేసినాం కాబట్టి గారెలు పూరీలు చేసినాం ఆ పూరీల్ని రెండు పూరీలు ఉ టే ఆ రెండు పూరీలి పొద్దున తిన్నా మా అమ్మ మా నా వాళ్ళు ఇద్దరు ఫాస్టింగ్ ఉంటారు.
ఈ రోజు
లేదు ఇక మధ్యాహ్నం ఏదో ఒకటి స్నాక్ లాగా చేసుకొని తింటాను ఉన్నా.
పొద్దున ఏ లేదు ఇక చాయ్ తోని తినాలి రాత్రి గారెలుప్పలు.
ఆ నిన్నటి పురిలే తిన్నా.
ఉ
ఇంకేం లేదిగా మామ్ వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు కాబట్టి మ తిన్న వరకు ఇట్లనే చాయ్ చేస్తారు. ఆ చాయ తాగి నైట్గా ఆకు కూర నిన్న తెంపిన
శుక్రవారం కదా, ఈ రోజు శుక్రవారం కదా.
శుక్రవారం మా శుక్రవారం ఫాస్టింగ్ ఉ ఉ
మంచిది ఇంకా మరి ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఇక ఖాళీ.
కాళీ
మా ఊళ్లేగా వర్షం పడ్డది. కాబట్టి చేనికపోయే వాళ్ళు.
మ స హు ఆధార్ కార్డు, హు ఆధార్ కార్డు, అకౌంట్ రషన్ కార్డు అవును కందులు ఎందు పెటరావు ఆ అలలా పట్టాలిమ ఎ ఫోల్ అల్ ల పట్టియిలేము
అల్లర్లా పట్టించినా ఊడ మేత్త ఉండదా.
ఉ ఉ ఏమన్నారు
మెత్తగా ఉంటే హల్ల్లో వాటిస్తారా
ఈయమ్మ అవునావు ఉ స దోన్ బార్ డౌన్లోడ్న్నాకయా ఉ ఆ ఉ ఇంకా మరి ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఖాళీ రోడ్ మొత్తము మాది కచ్చా రోడ్.
మీ ఊర్లో కచ్చా రోడ్ ఉందా. డాంబోరోడ్
కాచ్చా రోడ్
ఏ డిస్ట్రిక్ట్ వస్తాది నీది
కొమ్రబిన్
ఈ మన జయశంకర్పల్లి భూపల్లి ఆ
కుమరాంబీమ్ ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ముందు
ఓ ఆదిలాబాద్ రైట్ ఆదిలాబాద్ అంటే తెలుసుకానీ కొమురంభీం అంటే తెలవదు మన్
హ్ తెల్వది
జయశంకర్ భూపల్పల్లి అంటే కొత్తగా అచ్చింది. అది తెలుసు
మొత్తం. వర్షం ఆచ్చి మొత్తం కచ్చా రోడ్ కాబట్టి మొత్తం. బూరద నిండింది రోడ్ మొత్తం నీళ్లు వంకలు వాగులు వంకలు మొత్తం వాటర్ ఫిల్ అయి ఉన్నాయి.
ఒరే బపూరే బాగా వర్షం ఆచ్చింది. అట్ల అయితే మన సైడ్ తక్కువ ఆచ్చింది.
పుల్లు వర్షం ఉన్నదిగా మొత్తం దోమలు ఈగలు అంతా గలిజు ఉంటాది
హ్ ఇంకా మరి కరెంటు మే
పోయితే దేమరి అది అయితే ఆ
కరెంట్ ఉందా
కరెంటు నైట్ లేకుండే గాలికి కాదు కొంచెం గాలి వోచ్చిన పోతది ఒక చిన్కచ్చిన వర్షం
ఎందుకు మరి అట్లా మాది సిటీల అయితే ఒక అవున మా దగ్గర ఆ సల్ పోదు కరెంట్ కరెంట్ పోయినా జనరేటర్ ఉన్నాయి. కదా అవి ఇన్వెటర్ ఆ బు కలేస్తామ
మ దగ్గర లేదు ఇన్వాట్ టర్ లేదు టర్ లేదు ఏం లేదు వర్షం ఫుల్లు వస్తే వాగుదాటుడా కూడా కష్టం తిరిగి తిరిగి పోవాలి
న్నా మ్ ఇంకా మరి ఏం చేస్త చదువుకుంటారా మీరు అవునా ఎంత వరకు చదివిర్రూ
అవును ఇంటర్
ఆ
ఇంటర్ చేసి డి ఎడ్ చేసిన
ఇంటర్ డి ఎడ్ చేసిర్రు హ్మ్ ఆ
డి డిగ్రీ డిగ్రీ ఏమో డిస్కనెక్ట్ చేసినా అవ్వాలే డిస్కనెక్ట్
ఆ
డి గ్రీ డిస్కనెక్ట్ అయి ఉన్నది
హ్ ఆ ఆ
ఏంటి
ఏమంటున్నారు
ఏం లేదు నేను మిషిన్ కుట్టినా కదా గీరాకి వాళ్ళు వచ్చింద్రు
అవు
టిగా మెషిన్ కుట్
ఇంకా మేము ఆన్లైన్ ఆర్డర్ చేసినాం కొన్ని చీరలు వచ్చేటియి ఉన్నాయి
బ
ఇక సమ్మర్ వస్తుంది కాబట్టి కూలింగ్ కోసం వాటర్ బాటిల్ ఆర్డర్ చేస్తాం అనుకుంటే ప్రైస్ ఏమో బాగా తక్కువ ఉంది అవి ఏవి క్వాలిటీవో ఏవి క్వాలిటీ లేనివో అర్థం అవుతలేదు
సరే సరే ఇంకా మన గిరాకి ఏం చేస్తారూ
హమ్
ఏం చేస్తారు
ఎం ఏమేం చేస్తారు
గిరాయి కాస్ట్ గిరాయి కాచిందేమో అంటే మరి కిరాణా షాప్ ఉందా
కిరాణా షాప్ కాదు మిషన్ మిషన్
ఓ మెషిన్ కుడతారా
ఉ
తర్
లేడీస్